ఆ చెప్పమ్మా ఏం జెతున్నావు.
ఏం జెతున్నారు.
ఓ మేమైతే బానే ఉన్నాము.
మీరేం చ ఏం జెతు ఆ ఇంఅయిపోయింది. కాలిగా.
ఆ ఏం కోరండారు ఈరోజు.
ఇ రోజ చార్కాసి చికను.
ఉహు.
అ
కూతురు ఎం జాదువుతుంది.
థర్డ్ క్లాస్.
ఉహు.
ఇక్కడేస్తాను గవర్నమెంట్ స్కూల్లో ఇదివరకు, ప్రైవేట్ స్కూల్లో చదివేదిది.
ఊమ్.
చీస్కోస్ మో తిన.
గవర్నమెంట్ స్కూల్లో కూడా బానే చెప్తున్నారు కదా.
ఆ అందుకని అందులోనే ఎసాను.
ఊమ్.
ఊమ్.
ఇంకా.
చెప్పాలి ఏముంటాయి చెప్తానికి చెల్లి ఎం చేతుందే.
చెల్ల ఎం జేయ్. చెట్లేదు చెల్లీ వేరే వర్కు చేసుకుంటుంది. నేనేమో నీతో ఫోన్ మాట్లాడుతున్నా.
ఇంట్లో పనులన్నాయిపోనియా.
ఇంట్లో పనులన్న అంటే అయిపోయినాయి. ఇంక వంట పని అంటే చూడాలి. బయటికి చెలిగు ఉమ్.
ఇద్దరే గదా ఓ పూట అండుకుంటే సరిపోద్.
అవును.
ఉమ్.
అంటే వేసవికాలం కదా అన్నం ఎక్కువ ఉండట్లేదని చెప్పి ఫ్రిడ్జ్ లో పెట్టినము. పెట్టకూడదని. అందుకని చెప్పి సాయంత్రం కావాలంటే సాయంత్రమే వొండుతాను ఎప్పుటిద. అప్పుడే వండుకుంటున్నాం వేడి గ.
ఇద్దరే గదా లిక్క అంత గమ్ ఆ చెల్లేమంత గమ్న తినేదు.
అవును. ఉమ్.
బట్టలు తేడం మానేసిందా.
మానేయడం అంటే వెళది కొంచెం ఇది ఉన్నాయి. అంతకు ముందు తీసుకున్న వాళ్ళేమో ఒక నాలుగు రోజుల్లో ఇత్తనన్నారూ. ఇవి కూడా ఉ. కొంతమంది ఓచ్చి తీసుకుంటానన్నారు ఆళ్ళ కోసమే చూత్తున్నాము తీసుకుంటేప్పుడు పంపిద్దామా అ. హైదరాబాదూ అ అని అనుకుంటున్నా. ఇప్పుడు ఎళ్లమ్మా అంటుంది ముందు డబ్బులు.
ఆ డబ్బులు డబ్బులు వచ్చాక అయితే డబ్బులు ఆ ఉంటాయి కాబట్టి
ఆ అప్పుడు వెల్తనమ్మా అంది నేను కూడా అప్పుడే పంపి పిద్దాంలే అని ఊరుకున్నా
ఓ పెద్దబడి రావట్లేదేంటి
నేనా నాకు హెల్త్ బాగుండట్లేదు
ఆ చెప్పింది నిన్న ఆ చెల్లి పడిపోయారంట కదా ఇప్పుడు ఎలా ఉంది
కొంచెం పర్వాలేదు తెలియకుండా పడిపోతున్నాం బ్రెయిన్ లో కదమ్మా
ఆ
ఉ అంటే మూడు రోజుల నుంచి వేసుకుంటున్నాను డే టైమ్ దగ్గరకు వస్తుంది కదా మూడు రోజుల నుంచి పడిపోతున్నా తెలియకుండా
ఉ
బ్లడ్ తక్కువ ఉంటే అలాగే జరుగుది ఉ అదే బ్రెయిన్ కదా
ఆ మీరు బా మీరు బాగున్నప్పుడే చెల్లి పెళ్ళి చేేసేయండి
అదే చూడాలి చూస్తున్నాం కాని ఇక్కడ కుదరట్లేదు అందులోనేమో ముప్పై మూడు సంవత్సరం సంవత్సరాలు ముప్పై సంవత్సరాల అలా వత్తున్నారు పిల్ల ఏజ్ అంత లేదు కదా
దాని ఎజ్కు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే పర్వాలేదు
ఫోర్ అయినా పర్వాలేదు అసల అయితే ఫైవ్ అయినా పర్వాలేదు
మరి సెవను ఎయిట్ అంటే కష్టం
అసలు సెవెన్ అయినా చేద్దాం అనుకున్నాను ఇంక ఎక్కువే ఉన్నది పది సంవత్సరాల అలా తేడా ఒక్కలదయితే పదిహేను సంవత్సరాలు ఇలాంటివన్నీ తీసుకొతున్నారు ఏం చేయలి మరి
అంత ఎజ్ గ్యాప్ అయితే చాలా కష్టం
ఉ ఇకా సర్లే ఆ ఇంకా చదువుకుంటాను అంది కాని నేనే తట్టించలేదు
ఉ
ఇప్పుడు వెళ్ళింది అనుకో నేను ఒక్కదాన్ని ఉండిపోవాలి కదా అని చెప్పి ఇంకా వెళ్లలేదు
మళ్ళీ మీరు ఒక్కరే ఉండాలి ఇంటికాడ ఒక్కరే ఉండాలి కదా
ప్రవేట్గా కట్టమన్నా
ఉ
ప్రవేట్ కూడా కట్టలేదు కడితే ఏదైనా జాబ్ అయినా చూసుకునేలాగా చేద్దాం అనుకుంటున్నాం మరి
అ
పడ్డాయి్ కదా జాబులు
అవును
వాటికి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయితే బాగుంటదా అని అనుకుంటున్నాను బుక్స్ అయ్యి కొనాలి
ఇంటికాడా కాలిగా కూర్చొని అలా ఉండేకన్నా ఏదోటి చదువుతా ఉండి ఏదో ఒకటి రాస్తా ఉంటే ఏమే ఏదో ఒకటి రావచ్చో ఏమో దాని అదృష్టం కొద్ది
ఆ అవును ఏదో ఒకటి రావచ్చు అని చెప్పి చూతున్నాము
అదే మొన్న అడిగితే అమ్మ రాలేద అక్క హెల్త్ బాలేదు అందుకే నేను ఒక్కదాన్నే వచ్చాను అంది
అవును బాలేదు అందులోనేమో పది రోజులు ఉందాం అనుకున్నాను వస్తేనీ అద్దె ఇంట్లో ఉన్నారు కదా ఈళ్ళు అక్కడ బాత్రూమ్ కూడా లేదంట
అ
ఇబ్బంది పడతావు పడుకోడానికి అది కూడా బాత్రూమ్ కేమో మేము ఇంటికే వస్తున్నాము అద్దింట్లో ఉన్నా అంది
ఎలాగో ఇంట్లోకి వచ్చేస్తారు కదా అప్పుడు వద్దువులే
వచ్చేసారుగా అ
సరే కానీ ఇంకా సామాను మీరు సద్దలేనట్టున్నారు
దుకోలేదు అంటే ఇంకా పనులు అవ్వలేదు
ఆ సర్దుతున్నారు ఒకొక్కటి ఒకొక్కటి
ఒక్కోటి ఒక్కోటి సర్దుతున్నారా అయ్యాక ఎలాగా ఈ నెల ఆఖరికో మళ్ళీ నెలలోనో వచ్చే పను ఉంది నాకు తణుకులో పనుంది
ఉమ్
రావాలి కంపల్సరీ రావాలి మానేయకూడదు ఎంత బాగోపోయినా రావాలి సరే అప్పుడు ఎలాగో వస్తాను కదా అప్పుడు ఉందుగానిలే అందక్క లిక్కీ తోటే వస్తాను లిక్కీయే తీసుకొత్తది నన్ను ఇద్దరం వస్తాం ఉమ్ అంటే మరి ఒక్కదాన్ని పంపడానికి కొంచెం జర్నీలో ఏదైనా ఇబ్బంది అయిందనుకో మళ్ళీ పిల్ల కంగారు పడాలి కదా ఉంది అ
మళ్ళీ మీరి ఇంటికి చేరేంత వరకు భయంగానే ఉంటది వచ్చారా రాలేదా అని
మొన్నకు మొన్న కూడా మానేద్దాం అనుకుంది
ఉమ్
వాళ్ళ అన్నయ్యేమో ఫోన్ చేసి రావాలన్నాడని చెప్పి ఇంక బయలుదేరి వచ్చిందన్నమాట
అక్కడే పడుకుండిపోతారా
ఆ మొన్నక్కదాన్నే ఉన్నాను ఎందుకంటే రేపు ఉల్లిక్కి పెళ్లి చేసి పంపే అక్కా ఇంటి దగ్గర ఒక్కదాన్నే ఉంటే రోజు రమ్మన్నా ఎవరు రారు కదా
అవునులేండి అలానే ఒక్కళే పొడకోవాలంటే కష్టం కదా మీకు అలవాటు అయిపోయింది చెల్లి
హ అలవాటు అయిపోయినా కానీ మొన్న బానే పడుకున్నాను ఎందుకంటే మొన్నే ఫస్ట్ టైము ఇప్పటి వరకు లిఖిత కూడా వదిలి ఎళ్ళలేదు ఎక్కడికిని వెళ్తే ఇద్దరం వెళ్తాము లేదంటే లేదు మొ నాలుగు ఫ్రెండ్ ఫోన్ చేసాను నేను
ఉ
ఫోన్ చేస్తే మమ్మీ ఒకతే ఉంటది కదా ఆంటీ అంది సర్లే అయితే ఆ నే రానా అన్న రమ్మ న అనలేదు తను నేను రానా అంటే రండి అంది సర్లే అయితే పడుకుంటాను నిద్ద్ర పట్టకపోతే కనుక ఫోన్ చేస్తా వచ్చి తీసుకెళ్ళండి అన్న అలాగే ఆంటి వస్తానులే అంది తర్వాత రోజు కూడా తను ఫోన్ చేయలేదు ఆంటీ నిద్ర పట్టిందా లేదా ఎలాగన్నారు అని ఇంకా సర్లే అని చెప్పి ఊరుకున్నా నేను
అలవాటు చేసుకోవలేండి రోజు ఎవరొచ్చి పడుకుంటారూ
ఆ ఒక రోజు ఒక రోజు అంటే పర్వాలేదు అయినా సర్లే రాకపోతే రాకపోయిందిలే అని చెప్పి నేనే పడుకుని పోయానులే ఏంటి అడిగితే వస్తాను అంది ఫస్ట్ తర్వాత మమ్మీ ఒక తే కదండి ఉండేది అంది సరేలే అలా అన్న
పోనీ ఇక్కడికి వచ్చేయండి నేను వస్తాను అంటే వెల్దురు
సార్లే అడగలే నేను అడిగితే సరేలే రండి ఆంటీ నిద్ర పట్టకపోతే ఫోన్ చేయండి తీసుకొస్తానండి పొనీ తర్వాత రోజు కూడా నన్ను ఇంకా అడగలేదు ఇంక నేను వదిలేసా
హ్మ్
తనైనా లిఖీతాకి ఫ్రెండ్ ఎప్పటి నుంచి అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే టెన్త్ వరకు వేరేవాళ్ళు ఏళ గ్రూపు వేరేగా ఉంది ఈవిడీ మా ఇంటి దగ్గర్లో ఇక్కడే ఎక్కు తారు కాలేజీకి వను అందుకని చెప్పి లిత తెలుసు
ఆహా
కరోనా అప్పుడేమో డిగ్రీ ఫస్ట్ ఇయర్యో ఎప్పుడయో ఎగ్జామ్స్ వాళ్ళన్నీయా బండి మీద తీసుకెళ్లి రాయిచ్చారు సత్పిల్ల్లో ఎగ్జామ్స్ అప్పుడు డిగ్రీ
హ్మ్
బండి మీద అల్ల అన్నయ్య తన్ను తీసుకెలు తుంటే మా అమ్మాయిని కూడా తీసుకెళ్ళటంలో ఇంకా కొంచెం క్లోజ్ అయ్యింది ఇంకా ఇంట్లో అమ్మాయిలాగా క్లోజ్ అవ్వటంలో కలిసిపోయింది అనమాట
సర్లే పడుకుంటద ఏమేనని అడిగాను అదే పొడుకోలే వాస్తా రేమో అనుకున్నారు
ఆ ఈ వరకు వచ్చేది లిఖిత ఉన్నా కాని నేను పడిపోయాను అనుకో లితాకి భయమేస్తే రావే వచ్చి పడుకో అంటే వచ్చి పడుకునేది ఇప్పుడ ఏమైంది అంటే వాళ్ళు వాళ్ళ డాడీ ఏమో పొలంలో పడుకుంటున్నారు గేదల ఉన్నాయి ఆలా నాన్న జతేమో వాళ్ళ తమ్ముడు పడుకుంటున్నాడు వాళ్ళ నానమ్మకు జెతేమో ఏమో వాళ్ళ బాబయ్యాను వాళ్ళ అన్నయ్య పోడుకుంటున్నారు ఆలా మమ్మీకి జెతేమో ఆ వాళ్ళ మమ్మీకి ఏమో ఈవిడి అంతె మూడు ఇల్లులు ఉన్నాయి వాళ్ళకీ అదే పొలం దగ్గర ఒకటి ఉంది ఆ పొలం దగ్గర మొన్నటి దా
అందుకనే మమ్మీకి ఎవరు తోడుండారనుకుని రాను
ఆ అవును మమ్మీకి తోడు ఉండాలి కదా ఒకతే ఉంటదని ఆ రానందన్ మా లేతో వస్తది ఈ వరకు వచ్చేది
సరే అంటీ మళ్ళీ చేతనుండండి ఒకసారి ఆ బాయ్ ఆంటీ